హలో ఆ అమ్మా వినిపిస్తుందా వినిపిస్తుందా చెప్పు అప్పుడు సరిగ్గా వినిపియలేదు అ
ఇప్పుడు వినిపిస్తుంది
ఇప్పుడు ఇప్పుడు లలిత అక్క ఎక్కడున్ది మరి లలిత అక్క
దొంగ చింత
కాదు ఇట జంగం లోనే ఉంటుందా జరీ లోనే ఉంటుందా
ఏమో మరి తెలవదు అక్కడ నుంచి వచ్చిందేమో
అటు పోతాను లేదు కదా అ తిరు అటు పోయినా కాదు ఇప్పుడు అలా అత్తమ్మా కూడా వంట చేసుడు బింట్లో వన్నెస్ రాత్రి రాత్రి వన్నదా తనకి ఎంత గోస్తు అన్న చిత్రు అన్నకి కదా మ్మా
ఇంగ వసి మీదే ఉన్నాడు ఆయన కూడా ఇక చెయ్యనే అంటున్నాడు ఇక
ఏమమంటాడు ఇక చెప్ప వినే వాళ్ళకి చెప్తాడు ఆ
ఆ
చెప్పిండు కావచ్చు మీ లేదు ఎ పోనిమె ఈమె మాటలు ఎట్లా ఉంటాయి ఆమె దగ్గర ఉంటే ఆమె సై అన్నట్టు ఉంటాయి నువ్వు కూడా ఆమె సైడే పోతావు ఆమె మా పంటలు ఉంటాయి ఏంటే
అవి కొన్ని చాయ పత్తి గియ పత్తి కొనాల అంటున్నా నూనె నూనెతేనే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి
ఉ
ఇ కొనలా కొనిక్ కొని కొంటె మన కూడా డబ్బులు వస్తాయి కదా వస్తే రాని పోతే పోని గానిన
ఎందుకు మీ ఐడి క్రియేర్ చేసిందా ఐడి క్రియేర్ చేసిందాని నీది
అవు
ఎవరి దగ్గర ఉంది ఐడి
ఆమె దగ్గర ఉంటే ఆమెకే పోతాయి పైసలు ఆ చేైసింది
సామాన్ కొనలే కదా నేను సామను కొంటె నా కొళ అది బోన్నస్ నేను కాకపోతే రాదు
రోజ్
ఆ
సెకండ్ ఇంకా ఇంకొక డైరెక్టర్ ఆ
అద అయిన తర్వాత ఏం డైరెక్టర్ అయితుది
కాదు నువ్వు అడగాలి అమ్మా ఇంకా ఇది అయిపోయినాక ఇంకా ఏం డైరెక్టర్స్ ఉంటాయి అందులో అని అడగాలి
జనవరి జనవరికి వస్తుది సార్ అంటుంది
ఆ రాదు నీకు చూప పెట్టినా కదా ఆల్రెడీ ఆడా ఆ
ఆ ఆహా ఇవన్నీ అయితే అయితుది జనవరి దాకా అంటుంది కదా
ఇవన్న అయితాయి మల్లి దొరుకుతారా అయితే అయితే మంచిగా మనకే మంచిగా గాని
పారి చారి అవిఖాసి బ పట్టు దాల ఆ కాగనీ అంటన్నానేను కూడా
ఇంత తిరిగి దానికన్నా కావాలి రావాలి అంటున్నారు
ఆ సారామా అస్తస్తే వర అర్ధచ్చి నన్నకు అళ్లా పని చేయకపోతే మనం డబ్బులు కట్టాలట
పని చేయకపోతే డబ్బులు కదా అంటే కారు కొన్నాక
ఆనుగా
తర్వాత ఇగ్ ఇగ అది చేసుకుంటూనే ఉండాలే ఒకవేళ అది చె చెయకుండా అట్లనే ఆగు తే కారు ఈ ఏం అయి మన మనమే కట్టుకోవాల ఇల్లు కూడా అంత్ తే ఇల్లు కూడా అంతే
ఆ అది పని చేకపోతే మనం గట్టలి
అవ్ అంటే పని చేసి పైసలు సంపాదించాలి చూపెట్టాలి తెలుసాదిగదా ఎవరెంత చేసిండ్రని అవ్
వాళ్ళకు చూపెట్టుడా
అంటే ఇప్పుడు వీలెట్ల సర్వే చేస్తున్నారు వాళ్ళకి కూడా సర్వే చేస్తారు కదా ఇంత చేసిందనే కదా ఆమెకి డైరెక్టర్ ఇచ్చిండ్రు అంటే ఆమె పన్నెండు మంది పన్నెండు మందిని జాయిన్ చేసింది అంటే పన్నెండు మంది ఆమె కింద జాయిన్ చేసుకున్నది జాయిన్ చేసుకున్నది
ఆ వాళ్ళ డైరెక్ట్ కావాలా ఆ
కాదు ఇప్పుడు నేనున్నా నార్మల్గా నేను నిన్ను జాయిన్ చేసుకున్నా నువ్వు కూడా నా లెక్కన అయినావు మళ్ళా తేజని జాయిన్ చేసుకున్నా తేజని జాయిన్ చేసుకున్నా మనిషని జాయిన్ చేసుకున్నా ఆ మా ఫ్రెండ్ సంధ్యని జాయిన్ చేసుకున్నా ఇట్లా జ జైన్ పన్నెండు పన్నెండు ఆరుగురునో జయిన్ చేసుకున్నా జైయిన్ చేసుకుంటే ఆళ్లు కూడా పని చెయ్యాలే ఆళ్లు కూడా ఇంకా వేరేళ్ళని జాయింట్ చెయ్యాలి పని మీదని ఉండాలి ఆళ్లు కూడా అప్పుడు డైరెక్టర్ అప్పుడు నేను డైరెక్టర్ అయిన
ఆహా
చేసుకుంటానే ఉండాలి అదిఇగ
చేసుకుంటానే తీగ పారుతానే ఉండాల్ అలా సేకృతి గల అలా
ఆ మన ఇంటి ఎనక తీగ ఎట్లా ప పారింది తెంపిన కొద్ది వాడుతున్నది తెంపిన కొద్ది వాడుతున్నది
ఆ ఇది గూడ అట్లానే
పిన కొద్ది ఇప్పుడు ఈమే మధ్యలో ఎసిపోయింది అనుకో ఇంకెవరు రాస్తారు వాళ్ళు కూడా చేస్తారు ఇంకా మధ్యలో కెళ్ళినరు
ఉమ్
పెరుగుతు పెరుతూనే ఉంటది పెరుగుతూనే ఉంట్ ఉంటది
అది జనరంలా ఉన్నది ఆ జన్నర పోయి కొనుక్కొని రావాలా
మరీ ఈ కంపెనీ వాళ్ళు కష్ అంటే ఇన్ డైరెక్టర్ వీళ్ళు తిరి తిరిగే వాళ్ళకన్నా వెహికల్స్ వెహికల్స్ చార్జ అన్న వెహికల్ అన్న ఒకటి పేడితే ఆల్ల ఈజీ అయితది ఇల్లె పైసలు పెట్టుకొని ఇల్ళ కుక్కల లెక్క తిరుగుడు ఏం బెనిఫిట్
కుక్కల లేక్కనే మారీ కుక్కన్న రెస్ట్ తీసు తీసుకుంటది గానీ ఇల్లకు రెస్ట్ లేదు ఆ
కుక్క లెక్క చూసిర్రు కాదమ్మా ఒక వెహికల్ అన్నా పెడితే వెకిల్ ల పెట్రోల్ వేసి వెకిల్ అళ్ళకి ఇస్తే వాళ్ళు మొత్తం తిరుగు
ఆ
అట్లా తిరిగితే ఈజీ కస్టమర్ని చేసు
వెకి మాన్సిగా ఏసి కార్ ఏసి కార్ గీసి కార్ పెట్టు పెట్టిర్రు అనుకో మంచిగా
అదే ఇప్పుడు ఎందుకు పెట్ ట్టిర్రు అర్థమైందా మరి నీకు
ఆ కానీ ఎంతో మంది కాని వెహికల్ ఇస్తారే
ఆ ఇస్తారు మా ఇస్తారు ఇస్తారు ఇస్తే ఈజీ అయిపోతాది కదా ఈజి ఈజి కారు ఇల్లు ఇయ్య లేము కదా ఎవ్వరికి
అట్లా అట్లా ఉండాది అది రులు
ఇప్పుడు కార్లు ఇచ్చినాం అనుకో
ఊకే కార్లు ఇచ్చుకుంటా పోతే పెట్రోల్ బొక్క ఇలా కష్టం అనేది తెలువది కదా
ఉత్తిగానే జయిన్ అయినప్పుడు కాదు డైరెక్టర్లు అయినప్పుడు ఇయాలి డైరెక్టర్లు వట్టి వాళ్ళకు ఎందుకు ఇస్తారు. అట్ల ఎందుకు ఇయ్యాలే అంటే ఈజీ ఈజీ ఇల్లు అందని సర్వ్ చేసుకుంటా తొందరా అందరికి కార్ల్ కార్ ఇల్ కారు ఇల్లు అంటే ఆళ్లకు కాళ్ళు అరిగిపోవాల అంత తిరగాలి అన్నట్టు
గంత గనం అయితద అందరితోనే చేసుడు చేస్తారు చేస్తారు మధ్యలో ఏదో అయితది బంద్ అయితారు కతం మీగా ఆడికే ఏం వోస్తం అతిగా పడతా ఉంటా అట్ట బెనిఫిట్లు అస్త సరే
ఆ
ఇదేం తీరుగూడు బగ మంది ఆడోళ్ళు జయన్ అయ్యిర్రు బ్యాగులు పట్టు పట్టుకున్నాడు బస్ స్టాండ్ లాంటి బస్ స్టాండ్ ల చూపెట్టుడు
ఆఫీస్ ల ఇక అల్లకు సార్ సార్ మేడం అనాలంట ఆ
అందారు మేడంలే అందారు సార్లే
ఈడచ్చి కూడా సార్ సార్ అంటు నాకైతే చిరుమన్నాది సార్ లేక్క ఉన్నారా అళ్ళ పొజిషన్ ఉన్నాద సార్ సార్ మేడం లెక్క
అది మరి ఇంకా
ఎవ మామయ్యను కూడా సార్ అనుమన్నాడా అనుమన్నద
ఆ
మామయ్య కూడా సార్ అంటున్నాడ వాళ్ళని ఉమ్ అంటా
డైరెక్టర్ అయియండ అనుగా మామకు పంచలే గొడవై ఇవి చేస్తారు ఇక
అతన్ని కూడా తిప్పుతున్నదంటే ఏమనుకోవలీ లలిత మేడం
పెద్దా మీటింగ్లా పెద్దా పెదా మీటింగ్లా తీసుకెళ్తాది
ఆ ఎట్లయినా చే ఎట్లయినా చేసి కా ఎట్లేనే కార్లు కొని మామ పేరన్నా నిలబెట్టాలిమె తీసుకుపోయినందుకు
ఆ అర్లా
కాదా
లా ఆ ఏం చేద్దాం ఇక
నీకంటే ఓపిక ఎక్కువండదా ఆమెకి అదే నీకంటే ఓపి ఎక్కున్నదామెకి ఆ మరి నువ్వు ఊరిగత తిగుతున్నదా మీరు రోజు రోజు సండే హాలిడే కూడా లేదు వాళ్ళకి హాలిడే లేదు ఏం లేదు ఏం చేస్తున్నది ఆ సరే మరి అమ్మా సరే మరి
వాహ